హలో నమస్తే అండి హలో
హలో నమస్తే అండి
ఏం చేస్తున్నారండి అమ్మా
స
హలో
ఏం చెయట్లేదండి మిషన్ కుడుతున్నాను
ఉ మీరు క్షమమేనండి మేము క్షమంగా ఉన్నాము హలో
మేం బాగున్నామండి
మీరు ఎర రకమైన మిషన్ యూజ్ చేస్తున్నారండి ట్రైలర్ కనా లేకపోతే కాఫీ మిషన్ పచ్చ మిల్లిలా లేకపోతే మీరు ఏ రకంగా మిల్లులు యూస్ చేస్తున్నారు
మిషన్ కాదండి కుట్టు మిషన్
మ ఏంటండి
ఇ
హలో మీ జీవనవ్ మీరు మీ జీవనోపాధి మిషన్ ఏనండి జాకెట్లు కుట్టుకుంటా బతుకుతున్నారా హలో
ఆ అవునండి
అవునా అన్ని రకమైన జాకెట్లు కుడతారండి మీరు బ్లౌజెస్ మగ్గం వర్క్ లాంటివి చేస్తాం క్కను
ఇంక నేర్చుకోలేదండి మగ్గం వర్క్
ట్రైనింగ్ అవుతున్నారా అండి
అ
ఇటీ వాలా ఇటీవలే ఉపాధి ఫ్రీగా ఉపాధిస్తున్నారు కదా ట్రైలింగ్ మీద శిక్షణలువ్వ ఇవ్వడం గాని అలాంటివి జరుగుతున్నాయి కదా హలో
అవునండి
మీరు ఆ శిక్షణలో పాల్గొంటున్నారా
అ అ
ఆ శిక్షణలు ఇప్పుడు మహిళలకి చాలా ఉపయోగపడుతున్నాయి గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి కూడా చాలా మెరుగ్గా ఉన్నావి అవి మనకి ఎంతగానో సహాయపడుతున్నాయి
యూస్ చేసుకోడానికి ఆశించందింత వి
అవి అయినా విరుూ ఉపయోగిస్తున్నారా ఇటీవల కాలంలో మీరు ఎప్పుడైనా క సరే శిక్షణ కేంద్రాకి వెళ్ళారా
అ ఎప్పుడు వెలలేదండి వెళ్ళలేదండి
శిక్షణలు తీసుకుంటున్నారు
విష ఉ అ
ఉమ్ మీతో పాటు మీ స్నేహితులు కూడా పాల్గొంటున్నారా మీ వాయిస్ నాకు ఎక్కడో వినిపిస్తుంది కొంచెం గట్టిగా మాట్లాడతారా
మా తో పాటు మా స్నేహితులు కూడా ఉంటారండి
హలో
నాతో పాటు నా స్నేహితులు కూడా నేర్చుకుంటున్నారు
మేము ఇదివరకు శిక్షణ కేంద్రాలు పొందే కొంచెము నాలెడ్జ్ అనేది పెంచుకున్నాను
నేర్చుకున్నారు
అవి చాలా ఉపయోగపడుతున్నాయి మా యొక్క రెగ్యులర్ టైమింగ్స్ లో
మీరేం నేర్చుకున్నారండి
నేను ఇలా గవర్నమెంట్ ఇచ్చిన ఉచిత పథకం వల్ల నేను కూడా ట్రైనింగ్ నేర్చుకున్నాను చిన్ని చిన్ని బ్లౌజస్ కుట్టడం జాకెట్లు కొట్టడం పిల్లలకి చిన్ని చిన్ని పలుముట్లు కొట్టడం వంటివి చేస్తున్నాను అఓ మీకు స్వీట్స్ అంటే ఇష్టమా
మీ పాపకు మీరే కుడతారా
మా పాపకు నేనే కుట్టుకుంటాను
ఉమ్
చాలా ముసి మురిసిపోతూ ఉంటాము
మీరు ఎప్పుడైనా ఏమైనా నవలులను చదువుతూ ఉంటారా కవిత్వాలు కానీ కావ్యాలు కానీ సామెతలు కానీ హలో
అప్పుడు చదివేదాన్ని ఇప్పుడు చది చదివే అంత కాలి ఉండడం లేదు మేడం
అందరికీ అందరూ చాలా బిజీ అయిపోయి కొన్ని కొన్ని మంచి మంచి విషయాలను కూడా పట్టించుకోవడం లేదు మంచి హ్యాబిట్ని మనం ఎప్పుడు వాడుకో ఉపయోగించుకోవాలి
అవు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయటం
ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ముఖ్యం ఇటీవల జాబ్స్కి వెళ్ళిపోయి పిల్లల్ని అశ్రద్ధ చేస్తున్నారు దాని పైన మీ అభిప్రాయం
అతే
హలో
ఇక్కడ
అలాగే సంపాదించడం అని చెప్పి పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి స్టెఫ్ హోమ్ హెల్పర్స్ని పెట్టుకొని పని చేయించుకోవడం వల్ల పిల్లల పైన చాలా నెగిటివ్ నెగిటివ్ వైబ్స్ పడుతున్నాయి దానిపైన మీ అభిప్రాయం మీ వాయిస్ మాకు అసలు అర్థం కావడం లేదు
హలో
హమ్ చెప్పండి దానిపైన మీ అభిప్రాయం
బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు అవుతాయి
హమ్ పిల్లలు ఎక్కువగా ఫోన్కి కనెక్ట్ అట్ అవుతారు
అట్ అవుతారు బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాట్ అవుతారు అది తల్లిదండ్రులు రోజులో
వాళ్ళకి హెల్త్ ఇన్యూస్ హమ్ వాళ్ళకి హెల్త్ ఇన్ష్యూస్ అని ఎక్కువగా ఉంటాయి తల్లిదండ్రుల మాట పిల్లలు వినుకపోవడం కూడా దానికి ఒక కారణం అవుతది
ఉ
వారికి మంచిేదో చేడేదో కూడా తెలియకుండా ఉంటది
ఎస్ మేమ్
అ
మంచి లక్షణాలు అలవాటు అవ్వవు వాళ్ళకప్పుడు
ఉ ఇది వరకు ఉమ్మడి కుటుంబం మీద మీ అభిప్రాయం
ఉమ్మడి కుటుంబమే అదంటే ఎంతో ఆనందంగా అందరూ కలిసి మెలిసి తినడం ఉండ డం అన్ని షేర్ చేసుకోవడం అం అంతా బాగుండేది ఇప్పుడు ఏ ఎవరు అలా ఉండడం లేదు
ఉమ్మడి కుటుంబం వల్ల పిల్లలు పిల్లలు కూడా క్రమశిక్షణగా పెరగడం వారు కూడా బాధ్యతగా తీసుకునేవారు ఎందుకంటే ఒకరు కాకపోతేనే అయినా ఒకలన్నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేవారు అ అ ఉమ్మడి కుటుంబం అంటే తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు తోటి కోడళ్ళు వదనలు వాళ్ళందరూ కలిసి ఒకే ఫ్యామిలీలో ఉండడం వల్ల ఒకరి ఒకరు పనులు పంచుకోవడం వాళ్ళ అభిప్రాయాలని షేర్ చేసుకోవడం ఇది మంచి పద్ధతి అని నేను భావిస్తున్నాను
నే కూడా అదే మంచి పద్ధతి పద్ధతి అని భావిస్తున్నాను
అ మీరు ఉమ్మడి కుటుంబానికి ఏకిభావిస్తారా
పెన్ను తీయండి
సింగిల్ సింగిల్స్ వన్ టు త్రీ ఫ్యామిలీ అంటే వన్ ఫ్యామిలీ సింగిల్ ఫ్యామిలీ టైప్ ఉండే వాళ్ళని అంగీకరిస్తున్నారు
ఉమ్మడి కుటుంబాన్ని అంగీకరిస్తాను కానీ వాళ్ళు కూడా అంతే ప్రేమగా అప ఆప్యాయంగా ఉండాలి
మనతో కలిసి నడవడిక నడిచే విధానం భట్టే ఫ్యామిలీస్ అనేవి ఉంటాయింటారా
అవును
ఉ పూర్తిగా ఉమ్మడి కుటుంబము పూర్తిగా ఉమ్ముడి కుటుంబమే వాళ్ళుండేది ఉండడంవల్ల వారి యొక్క అభిప్రాయాలు ఏకభిప్రాయాలు కింద మారుతున్నాయా
అవును అంటే స్వార్థాలు పెరిగిపోవడం మాకింత మా మమ్మల్ని ఎలా చూస్తున్నారో అలాంటివి ఏవేవో
ఉమ్ ఇది నాకే కావాలి ఇది నాదే అన్న భావన తో కూడా అందరూ మెలగడం వల్ల వాళ్ళ మజ్య అనే అభిప్రాయాలు అనేవి మారుతూ వస్తున్నాయి. అందు కే ఓన్లీ వారి కుటుంబం వరకు వారు మట్టుకే వాళ్ళు పిల్లలు వారు మట్టుకే చూస్తూ ఉంటున్నారు. ఇటీవల కాలంలో అంద రూ ఉమ్మడి కుటుంబాల నుంచి దూరమైపోతూ ఉన్నారు
ఆ ఆ కాలంలో అయి తే అందరు కల్స్ సే ఉండేవారు ఇప్పుడెవరు కలిసి ఉండడం లేదు
ఉమ్మ్ మీతో మేము మాట్లాడ్డం మాక్ చాలా సంతోషంగా ఉంది
మాకు కూడా చాలా సంతోషంగా ఉంది
తెలుసుకుంటున్నా
మేము ధన్యవాదాలు తెలు పు కుంటునా
ఉ